హలో హాయ్
హాయ్ ఇ
అవ్వాలి మేము
బాన్నా బాగున్నావా? ఉమ్
ఏ హాయ్
ఇట్ ఓ ఇట్స్ సెకెండ్ ఫ్లోర్ ఇవి లిఫ్ట్ నా కోసం సెకండ్ ఫ్లోర్ కి వచ్చింది.
అవునా
హ్మ్ ఈ మధ్య తిని పొట్ట వచ్చింది, తగ్గించాలి. తిన్నాను అందుకే పొట్టొచ్చింది.
మనిద్దరం పొద్దున్నే రోజు ఎక్ససైజ్ చేద్దాము.
ఆ ఓకే లేసి తొందరగా
తుమారో
వంగి వంగి, ఆ ఓకే ఇట్స్ హాలిడే.
హాలిడే రోజు. ఎయిత్ కన్నా సెవెన్ కన్నా పోదాము, హాలిడే కాలేజ్ ఉన్న రోజు సిక్స్ కి పోదాం.
ఓకే
ఓకే నెక్స్ట్ మండే వరకు ట్వ నేను లావు తగ్గలనుకుంటున్నాను, నాకు ఏమేమి ఎక్ససైజ్ కావాలో నేను యూట్యూబ్ లో చూసి సి చేసా
తేయ్
ఉ
ఆ తిన్నాను
అవును వంట చేస్తరా మీరు?
నేనా చేస్తాను.
అవునా నెక్స్ట్
మంచి మంచిగా చేస్తా నా ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి.
ఒకటి చెప్పండి నాకోసం.
గుత్తివంకాయా
ఆ మీరు ప్రాసెస్ ఏమన్న చెప్పగలరా అది ఎలా చెయలో?
ఇప్పుడు ప్రాసెస్ కావాలా మీకు, మీరు నేర్చుకుంటారా?
ఆ అవును నేర్చు తెలుసుకోవాలనుకుంటున్నాను కొన్ని వంటల గురించి. వయసైపో వస్తుంది ఇంక పెళ్లి చేసుకోనే టైం.
మీ హస్బెండ్ కి చేసి పెట్టడానిక?
అవునవును
ఉహు ఓకే ఎలా చెయాలండి? కొన్ని మంచిగా ఉండే వంకాయలు తీసుకో.
ఉమ్ ఓకే, మంచివే తీసుకోవాలా?
యస్, పుచ్చిపోయినవి తీస్ చేసుకుంటావా చెప్పు?
ఆ లేదు లేదు లేండి.
వాటిని కడిగి పెట్టు, ఉప్పు నీలల్లో పక్కన
ఉమ్
తర్వాత మసాలాకి రెడీ పెట్టుకోవాలి.
ఉమ్
దానికి చెని గింజలు అవన్నీ వేయాలి, త్ ఆ అలా అల్లము
అట్ అంటే అలా అలాగే వేయాల మిక్సీ
లే అవన్నీ మసాలా పొడి పట్టుకోవలి.
అవున
ఉ చింతపండు అవన్నీ దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి
మిక్స పట్టి పెట్ ఆ బంకాయలు ఏమన్నా ఫ్రై చేయాలా ఆయిల్
లేదు లేదు చెయం మేం లేదు వంకాయల్ని ముొక్కలుగా కోసి నాలుగు ముక్కలు ఆ కట్ కాకుండా ఓన్లీ గీతలు పెట్టాలి నళ్ళగు ఆ గీతల మధ్యలో మసాలాను్వు దూర్చాలన్నమాట స్పేస్ లేకుండా
స్పేస్ లేకుండా దుడ్చలా ఓకే అది మనం ఏదైతే ప్రాసెస్ ఇందాక చెప్పుకున్నామో అదంతా వంకాలు వంకాయలు కట్ చేయాలి లా
అవును అది పట్టుకునేకి ఉంటుంది కాడలాగా అది అట్లే ఉండించిి జస్ వంకాయని నాలుగ ము కలాక్ చేయాలి
ఓకే ఓకే అర్థమయింది నెక్స్ట్ ఏం చేయాలా
నెక్స్ట్ ఏం చెయాలంటే ఒక ఆ అది పెట్టుకొని బానలి దాంతో ఆయిల్ వేసుకొని తిరువాతకి వేయాలన్నమాట
ఆ ఓకే తిరువాతకి వేసిన తర్వాత
దని తర్వాత ఇవి వంకాయలు అవన్నీ వేయాలన్నమాట
ఓకే
మళ్ళీ మనకు సరిపడా వాటర్ నీకి ఎక్కువ కావాలినుకుంటే వేయాల లేదంటే కొన్ని గుజ్జుగా కావాలంటే కొన్ని వేసుకోవాలి లి
ఓకే ఓకే
తర్వాత మిగిలిన మసాలా వేసి ఉకారం వేసి ఉ ఉప్పు తగినంత వేసి వాటిని కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి
ఓకే
మళ్లీ కలదిప్పాలి
కలదీప్పాలి అన్నిీ చెప్పండి కలదీప్పాలి టేస్ట్ చూడల్ల కదా మధ్యలో అది ఎలా ఉంది అని ఆ
కదా కలిలిప్పినాక ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చెయ్య
అంటే ఆ కరది కరది రెడ్ డి అయిందని ఎలా తెలుస్తుంది మనకి
ఆ వు ఉడికిందా లేదో చూస్తావు కదా నీకు అర్థం అవుతుంది కదా
ఆహా నాకు తెలిదుండి అది కర్రీ అంతా రెడీ అయి్యంది ప్రాసెస్ అనడానికి కి ఎలా చెక్ చేస్తాం
వంకాయని మో ఆ స్పూన్ తో అలా చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది
ఓకే ఓకే అవునా
ఉ ఓ సెకండ్ ఫ్లోర్ లోనే ఉంది ఇది నా కోసం
నిన్నే వదల్లేకుందేమో అది
ఎస్ నన్ను నచ్చేసినాను ఏమో దానికి
ఓ హూ ఎద్దు కూడనా
ఉ మీర ఎక్కడ ప్లాన్ వేయలేదా ట్రిప్కిక్కలా
లేదండి చాల ప్లేస్కే పోవాల అనుకుంటున్నా కానీ కుదర్లేదు టైం సరిపోలేదు
అయ్యో చదువుతున్నారు కదా బిజీగ
చదువు లేదండి చదువు చదువే చదువు ఎప్పుడు అలా చదిలేదు ఎగ్జామ్ ముందు రోజు అల చదువుతా అంతే దానికంటూ ఒ రోజు ఏం కేటాయించను కానీ మనకంటూ లైఫ్ లో ఎంజాయ్ మెంట్స్ ఉండల కదా
హు హు అందుకే తిరుగండి బాగ మళ్ళీ రాదు ఈ జీవితం
హు రాదు బట్ ఎంజాయ్ చేయలేకున్నా ఐ విల్ ట్రై ఇంకా ఉంది కదా లైఫ్ ఫ్యూచర్ లో న హస్బెండ్ తో వెళ్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో కుదరలేదు ఎవరితో కుదరలేదు ఫ్యామిలీ కుదరలేదు మా ఫ్యామిలీ అంతా బిజీ ప ఎ ప్పుడు పని పని పని ఇంట్లో మాకు బరుగడ్లు ఉన్నాయి ఆ బరుగడ్లు చూస్ కునేకే సరిపోతాది పొద్దున్న సాయంత్రం
అయ్యో
సో మా పేరెంట్స్ ఎక్కడికి రాలేరు వస్తే చిన్న చిన్నగా కసా పురం వెళ్ళాను మా అమ్మతో మా ఫ్యామిలీతో వెళ్ళాను కసాపురం ఆ ఇంకా నరసింహస్వామి టెంపుల్ చెప్పండి కదిరి కకో
కదిరి కదిరి కాకుండా ఆహోబిలం
ఆ అహోబిలం వెళ్ళాను
హు
ఆ రెండూ వెళ్ళాను ఫ్యామిలీతో ఒకసారి కదిరికి వెళ్ళాను ఇంకంతే అండి ఇక ఎక్కడా వెళ్ళలేదు
ఆహోబిలాం నర్సింహస్వామి మా ఇంటి దేవుడు
మా ఇంటి దేవుడు కూడ నరసింహస్వామి కానీ మేము కదిరిలో పూజిస్తామండి
హు హు
ఉ
తిరుమల కళ్ళలేద
ఆ లేదండి ఇంతవరకు ఒక్కసారి కూడ చూడలేదు చాన అది వన్ టూ ఒక టూ మంత్స్ నుంచి కోరుకుంటున్నా వెళ్ళల్లా వెళ్ళలా అని కానీ ప్రతిసారి ఏదో విధంగా ఆగిపోతుంది ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళలేం కదా ఇంకా మాకు తోడు ఇంకొక్ ఒక్కరు ఉంటే అమ్మాయి బాగు అనిపించేస్తుంది కానీ అందరుూ బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఎక్కడా వెళ్ళలే న్నాం తను కూడ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా రాడు ఇంక ఎగ్జామ్స్ అప్పుడు ఒకటి ఇంకా కాలేజ్ కూడ అయిపోయింది
హు ఎంత కష్టం వచ్చినది
అ
మేము వెళ్ళాలల ఎక్కడిక ఇంకా నెక్స్ట్ ఈషా ఈషా అనుకుంటున్నాం
అంటే ఏంటండి ఈష అంటే
ఈషా ఫౌండేషన్ తెలీద శివుడుంటాడు పెద్ద విగ్రహం
ఎక్కడ ప్లేస్
కి దగ్గరా
ఓ నో
మ్
ఫ్యూచర్లో మా హస్బెండ్తో వెళ్తాను అంతే ఇప్పుడైతే ఇంకేం ప్లాన్ చెయ్యను.
హ్మ్
కానీ తిరుపతి చూడాలని చాలా ఆశగా ఉన్నాను కానీ అది జరగడం లేదు గట్టిగా అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ వెళ్ళాలని ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళాలని అనుకుంటూ ఉన్న. అవునవును. అద అలాగనే నేన్ కూడా అనుకున్నా.
హ్మ్
చి నెక్స్ట్ వీక్ అనుకున్నాం ప్లాన్ చేసినం బట్ లాస్ట్కి ఎవర్ స్తారో ఎవర్ రారో అందరూ వస్తా అని చెప్పారు ఏమవుతుందో చూడల్లా
మ్ హ్
ఇంకేంటండి మీ ఫేవరెట్ గాడ్ ఎవరు?
కృష్ణా
ఓ వావ్ కృష్ణుడా ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ కృష్ణ ఓకే
అ
ఆ నీకు ఫేవరెట్ ప్లేస్ అట్ల ఏమన్న ఉన్నయా
హ్మ్ యా కృష్ణుడున్నాడు. ఆ ఆ ప్లేస్ ఏమం టే చాలా ఉన్నాయి బృందావన్ ఇంకా అక్కడా ఏం ప్లేస్ అది ఉత్తర్ ప్రదేశ్ సమ్థింగ్ గుర్తురాలేదే మ్ బృందావన్ సూపర్ ఉంటుంది. ఫ్యూచర్లో నా హస్బెండ్తో వెళ్తా.
వావ్ వెళ్ళండి.
మ్
థ్యాంక్ యూ అండి మాతో టెన్ మినిట్స్ కేటాయించినం ఓకే ధన్యవాదాలు